హలో
హలో
అ సిస్టర్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఓకే చాలా రోజులుయింది ఎలా ఉన్నారు సిస్టర్
ఆ
చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు అంటున్నా
నేను బానే ఉన్నాలే
ఉమ్మ్ యాక్చుల్లీ మా ఆ కిటెన్కి కొంచెం హెల్త్ బాగలేదు హాస్పిటల్ కు తీసుకెళ్తా ఉన్నాము సో అందువల్ల బిజీగా ఉన్నాను నేను కొంచెం ఉ ఇప్పుడు కొంచెం పర్లేదు దానికి
ఇప్పుడు పర్వాలేదా
ఆ పర్వాలేదు
మ్
మ్
మీరు చేస్తున్నారు
ఏం చేయలేదు సిస్టర్ ఇప్పుడే తినేసి వచ్చి రూమ్ లోకి వచ్చాను
ఆ
ఆ సో ఇంకా మాట్లాడదాం అని చెప్పి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎండకి ఏంటంటే నిద్ర కూడా బట్టడం లేదు ఫ్యాన్ గాలి ఏమో వేడిగా వస్తంది టేబుల్ ఫ్యాన్ పెట్టుకు కున్నామంటే కింద అది కూడా అట్లే వస్తుంది నేల ఇం ఇంట్లో ఉండే నేల కూడా అట్లే కాలిపోతా ఉంది
ఆ మాకు చల్లగానే ఉంది వాతవరణం నై మార్నింగ్ అయితే మబ్బు మబ్బుగా ఉంటుంది బట్టలుతుందా ఉంట మనమేమో అన్నట్టుగా బట్టలు కూడా ఉతకట్లేదు వా వాతారణం అలా ఉంటంది మళ్ళ మధ్యా్ంంచి చే ఈ రోజు ఎండగానే ఉంది నిన్నయితే ఫుల్ డే అంతా మ బబ్బుగానే ఉంది అ ఇప్పుడ ఏవో తుఫాన్ ఉంది మోన్ంచి చెప్తున్నారు కదా మరి ఎక్కడుందో తెలిదు కాగాని దాని ఎఫెక్ట్ ఏమో అని చెప్పి దగ్గర దగ్గర వారం రోజుల నుంచి ఇలా అలాగే ఉంటుంది పొద్దున్నయితే మొబ్బుగానే ఉంటుంది
ఆ ఇక్కడైతే అలాంటి సింటమ్స్ ఏం లేవు కానివ్వండి ఉగాది ముందు ఈ రోజ అయితే బీభత్సంగా పడింది వర్షము ఆ ఇప్పుడైతే ఫుల్ హాట్ హాట్ గా ఉంది
మీ ఎండలు బాగా ఇంకా రాన్ రాన్ ఇంకా బాగా ఎండలు పోతాయి ఇంకాను
అవునవును లోపల అసలు లోపల ఉండలేకపోతా ఉన్నాము బయట ఉండలేకపోతున్నాం అట్లీస్ట్ పెరుగు తెచ్చుకోవడానికి షాప్ దగ్గరకు కూడా వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నాం చస్ట అంత ఆ వేడిగా ఉండదు ఇప్పుడే ఇంకా ఏ ఇంక నెక్స్ట్ మంతు మే ఎలా ఉండబోతాయో మ
ఇంకా ఏప్రిల్ మే ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా మార్చి లోనే ఉన్నాం కను
అవును మార్చలోనే ఉన్నాము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి కత్త్తెర్లు స్టార్ట్ అవుతాయి అనుకుంటా అప్పుడు ఇప్పటికిండే ఎండలకి అప్పటికి రెండింతలు పెరుగుత
హ్మ్ అవునవును
అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ అట్లా డిగ్రీస్ ఉన్నాయి అనుకో నెక్స్ట్ మంత్ కంతా ఆ ఫార్టీ ప్లస్ అయిపోతు తుందేమో డిగ్రీస్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ దాకా వచ్చింది కదా
అవును ఇప్పుడు రోహిణి క్లబ్ అని రోహిణి కార్త వస్తుంది కదా రోహి కార్తిక్ అంటారు రోడ్ కూడా బ బద్దలైపోతాయంటారు అంటే ఎండలు మా మామూలుగా అది సామెత ఆ అంత వేడి ఉంటది రోహిణీ కార్తున్ ఉమ్ హు, ఇంకేంటి? ఏం చేశారు? ఏం తిన్నారు?
లా గోంగూరు పచ్చడి చేశాను సిస్టర్ నేను, మీరు?
నేను ఇంకా, ఇంకా ల అవలేదు డిన్నర్ ఆ సారీ లంచ్. చ్ అవలేద ఇంకాను? ఆ, తింటామ్ ఇప్ ప్పుడే ఎగ్స్ చేసాను, పల్సు చేసి దుంపలు ఫ్రై చేశాను ఇప్పుడు చెయ్యాలి
దుంపలు అంటే
బంగాళ దుంపలు, బంగాళ దుం పొలం మీ మీరు మీ ప్లేస్ లో ఇంకేమైనా అన్ అంటరు, మేమ్ బంగాలదుుంపలు అంటాం మేము. ఆలు ఉళ్ళగడ్లు అంటారా?
ఆ, బంగళ దుంపని ఎర్రగడ్డ.
ఏర్రగడ్ ఎర్ర గడ్డ, తెల్ల గ్
తెల్లగడ్డని తెల్లగడ్డే అంటాం.
టె, తెల్ల ఉల్లిపాయలా?
ఆ ఉల్లిపాయ, అహా తెల్ల ఉల్లిపాయలు కాదు. ఆ గార్లిక్ అంటారు కదా?
దేన్నీ?
గార్లిక్, గార్లిక్.
గార్లిక్ నంటారా? ఆహా ఓకే, తెల్లగడ్డను ఎర్రగడ్ టనా కే, మీ అదే దుంపల్నేమన్నారు మీరు? బంగాళ దుం
ఏం పోయిది ఉమ్ ఆ ఉళ్ళగడ్డ
ఉళ్ళగడ్, ఉళ్లగడ్ ఆ హా
మీరు ఉల్లిపాయ అంటారు, మేమ్ ఉల్లగడ్డలు అంట్ టం ఉల్లగడ్డలు అంటే బంగాళదుంపలు అని. బంగాల్ దుంపంటే అదే ఉల్లగడ్డలు
ఉల్హా ఉల్ళగడ్డలా అదే చెప్ ఇప్పకదాకు ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొ క్లాక్ పిలుస్తారు ఒక్కొక్కలాక్ ఆ ఒక్కొ క్లాక్ అంటారు మనం మాటలు మిగతా అవన్నీ బాగానే ఉంటాయి కానీ ఇవి కొన్ని కొన్ని మా అంతే హ మాట మొన మొత్త అ తట్లోకి. అన్ని చోట్ల మారుతాయి. ఇప్పుడు శ్రీకాకుళం, వైజాగ్ అయితే అక్కడ ఆ అదే పద్ధతి కూడ మారుతది కదా? మళ్ళీ ఇటు కోనసీమకొస్తే, అక్కడ ఒకలా ఉంటది. ఇంకా
వంటకాలు కూడా అట్లాగే ఉంటాయి సిస్టర్ సేమ్ సేమ్ అవును వంటకాలు కూడా మనకి అలాగే పిలుస్తారు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పులో పప్పు చేసే విధానం అనుకోండి అది ఇక్కడ ఆంధ్రాలో ఒకలా చేస్తారనమాట అ తెలంగాణ సైడ్ వచ్చి మచ్చ కొందికి ఇంకోలా చేస్తారనమాట
ఆహా
హ అంటే కొంతమంది ఈ దీంట్లో ఇక్కడ ఇటు సైడు బెల్లం కూడా వేస్ట్ చేస్తారు ప్రతి వంటకాలంలో బెల్లం అనేది కామన్ అనమాట
ఆ
ఉ ఇక్కడ మాది రాయలసీమ కాబట్టి బట్టి కొంచెం ఘాటుగా ఉంటాయి ఏదైనా గానీ
ఆహా బెల్లం అంటే కొన్ని వాటిల్లో మేము కూడా కొన్ని పులుసులా వేస్తాం బెల్లం పులుసు కొన్ని పెడతాం ఆ గుమ్మడికాయ పులుసు పెడతాం అందులో బెల్లం వేస్తాం ఆ తర్వాత కొబ్బరి కొబ్బరి చట్నీ అన్నంలో కలుపు కునేది ఉంటది అందులో కూడా బెల్లం వేస్తాం కొన్ని కొన్ని ఎక్కువ వే్య మేము రెండు మూడు వంటకాల్లో వస్తాం ం అంతే అన్నిట్లోన బెల్లం అే్యము మేము
హ కాకరకాయ పులుసులు వస్
ఏస్తాం కాకరీపులుస్తో వేస్తాం ఎన్ ఆ చేదు తగ్గుతుంది తర్వాత టేస్ట్ కూడా అంత మిక్సెడ్ టేస్ట్ వస్తుంది పులుపు చేదు
తీపి అంతా నాకు పులుసు చేసే విధానం కన్నా కాకరకాయని ఫ్రై చేసుకో కుంటే ఇష్టం అన్మాట
ఆ ఫ్రై చేస్తే కూడా మంచిది కానీ అదేంటంటే నూనె ఎక్కువ పట్టేస్తది కదా ఎక్కువ ఆయిల్ కూడా వాడకం తక్కువే మేము ఆయిల్ నేను తగ్గించేసే చేస్తాను
మీ ఆయిలు అన్నిట్లో ఎక్కువగానే ఉంటుంది ఆయిల్ తక్కువ వేస్తే నాకు అసలు ఆ వంట మె నచ్చదు
కాన్వర్ మాకు త మా ఇంట్లో తప్పదు మా హస్బెండ్ కొంచెం హెల్త్ హార్ట్ది ఇది ఉంది కాబట్టి ఇంక నేను అందుకోసం తగ్గించే చెయ్యాలి
అవునా పిండి వంటలు చేస్తారా తెలుస్తారు మీరు
కొన్ని వంటకాల్లో
ఉ
కానీ మరి కొన్ని కొన్ని వంటకాల్లో తప్పుదు కొన్ని ఇట్లో వెయాలి తప్పదు ఇప్పుడు నాన్వెజ్ ఏమైనా వండు కుంటే అందులో నా ఆయిల్ పడాలి లేకపోతే
పిండి వంటలు చేస్తార ఏమైనా మీరు
ఆ
ఉం ఏవి చేస్తారు పిండి వంటలు
ఇంపుడు అంటే తగ్గిపేనై మునుపుట్ అయితే ప్రతి పండకి తప్పనిసరిగా చేసుకునేవాళ్ళం ఇప్పుడు కొన్ని తె చేసుకుంటున్నాం కొంచెము ఆ ఓపికలు తగ్గిపోయి కొన్ని తెచ్చుకుంటున్నాం కొన్ని వండుకుంటున్నాం అలా అయిపో ఉండే
మీరు మురుకుల్ని ఏమంటారు
జంతికలు అంటాం మేము జంతికలు మీరు మురుకులు అంటారు కదా జంతికలు అంటాం మేము